హలో
హలో గుడ్ ఈవెనింగ్ అండి
ఆ ఏం చేస్తున్నారమ్మా బాగున్నానమ్మా దేవున్ని దయ ఏ వంటలు అయిపోయాయా మీ
ఆ అయిపోయినాయిండి ఇప్పుడే అన్నాం వండిన
అవునా స్లో అవునా ఆహాహా ఏం ఏం చేస్ సారమ్మా మీరు స్పెషల్ ఏంటి ఈరోజు
స్పెషల్ అనేది ఏం చెయలేదు టమాటా కడి చేసినా అండి టమాటా
అవునా కడి అరిజ్ కడి అంటే నాక్ గుర్తుచ్చిందమ్మా కడి ఎలా చేస్తారు ఒక చెప్పు నాకు మర్చిపున్నట్టే నాక్ ముందు చేసేదాన్ని నేను పేళ్లికి ముందు
ఆహా ఏ ఎం లేదు కడి అంటే ముందు బాయిల్ చేసుకోవాలి టమాటల్ని టమాటల్ని బాయిల్ చేసి ఆ ఆ టమాటల్ని ఏమంటే మంచి పచ్చిగా నూనె ఏసి అందులో ఏవంటే జీలకర్ర ఆవాలు వేయాలి వేస్ మనం ఈ ఉడికించుకున్న టమాటల్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మంచిగా మంచిగా ఫ్రై చేసుకొని ఆ కొంచం ఏమంటే మా పిల్లలంటే కొంచెం టమాటా టమాటా కనపడితే తినరు కాబట్టి నేనేం చేస్తా వాటిని గ్రాైండ్ చేస్తా
అంటే కడి అంటే మామూలుగా గ్రైండే చేస్తారు కదా మిక్సర్ చేస్త అయినా అది కొంచెం పత్లాగ వస్తాది
ఆ
అంటే నూనెలో నూనెలో కాగించిన తర్వాత మరి తర్వాత త కూడా చేసుకోవచ్చు కదా మనం గ్రైండ్
ఆ అదే అని దా నూనెలో కాగించిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి
అప్పుడు గ్రైండ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం చింతపండు వేయాలి
ఓకే ఆహా
పండు ఎందుకుేయాలంటే కొంచెం పులుపు అనేది మన నోటికి తగిలాలి కదా అట్లా అని కొంచెం చింతపండు వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని మల మా మనం ఏమంటే మళ్ళీ నూ నూనెలో కార నూనెమ మంచిగా వేయించిన తర్వాత
అందులో ఏమేయ్యాలి
అందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తాం కదా అది వేసినాక కొంచెం మ్మ ఉప్పు కారం అవన్నీ పదార్థాలు అవన్నీ వేసుకోవాలి
అచ్చా
వేసుకున్నాక మనము గ్రైండ్ చేసుకున్న టమాటలు వేసుకోవాలి ఇందులో సింపుల్లో కడి ఆ వెయ్యొచ్చు నాకు ఇప్పుడు అవైలబుల్ లేకుండే అయితే నాకు గుర్తులేదు వేసుకుంటే ఇంకా మంచిది
మంచిది ఇంకా అది బ్లాక్ పేపర్ పౌడర్ కూడా వేస్తే బాగుంటదేమో ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే చేశాను అది ఇక్కడ వీళ్ళు తిినరు కాబట్టి అదే గుర్తు నాకు మా చిన్నమ్మ కూడా బాగా చేస్తుది అయితే అది గుర్తో సారి ఇలా అన్నట్టుగా నేను అప్పటి నుండి చేయలేదు అనుకుంటాను నేను అప్పుడప్పుడు మనసులో చేద్దాం చేద్దాం అనేసి కానీ నాకు అసలు బాయిల్ వరకు తెలుసు తర్వాత ఏం చేస్త
ఏ లేదు మీరు అన్నట్టు బాయిల్ చేసుకొని డైరెక్ట్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు
గ్రే చేసుకొని మంచిగా దీన్ని కాగని ఇస్తే బాగుంటది ఇంకా సూప్ లాగా బాగుంటది ఇంకా వింటర్ సీజన్ లోనయితే అలా సూప్ కూడా తాగొచ్చు మీరు చింతపండు అన్నారు అది వెయ్యకుండా కూడా ఇప్పుడుసి
మంచిగా ఉంటది అంటే టమాటాలు పులుపు ఉంటే ఇ వేయకూరాదు
ఆ మామూలుగా ఇప్పుడు వేరే టమాటలు పులుపు ఉండయి కదా దానికి టేస్ట్ కనేసి కొంచెం వేసార అనుకుంటా మీరు కదా అవునమ్మా సరే అవును మీరు మీరు మీ కడి చేసినందుకు నాకు గుర్తుొచ్చింది మీరు చివి చెప్పినందుకు బాగా ఆ బాగా గుడేదయిందియా ఆ
పులుసు చేస్తారు మీకు వెజిటేబుల్స్ ఏం కర్రీ ఇష్టం అండి
వెజిటబు లో నాకు అన్నీ అలా ఏం లేదు ఇక మామూలుగా ఇంటికి తీసుకొస్తాం కదా అన్నిీ చేస్తారు
అన్నిీ తింట
అన్నిీ ఒక కాకరికాయ తిినను నేను
ఓహో కాకరకాయ గూడా మంచిగానే ఉంటది గదండి
అమ్మో నేను ఎప్పుడు తినలేదు హెల్త్ కి బాగుంటది తినాలి తినాలి అ అందరు అంటారు కానీ ఎప్పుడు తినలేదు గదా ఎంత మా మమ్మి ఫ్రై చేసి మా పిల్లలు మా అన్నయ్య పిల్లలు గూడా తింటరు వాళ్ళు అరే ఉండదని కానీ నాకు మాత్రం అసలు ఎంత అంటే ఎప్పుడు తి తినకుండా తిన్నా గన్నా కొంచెం చేదు అనేది వస్తది నాకు ఒకసారి ట్రై చేస్త అవును అయితే మా మమ్మీ చేస్త అస్సలు చేదు ఉండదు అన్నట్టు మా పాపలు గూ డా తిన్నది గదా మా ఆయన అస్సలు తిన్నడు కాకర కాయ అక్కడికి వచ్చినప్పుడు తింటే అ బాగుంది అని తిన్నారు సరే అలానే కానీ నేను ఎప్పుడు తిన్నాగాని నాకు అది చేదే అనిపిస్తు హ తినను నేను చెద్ ఉంటది అదే ఒకే బాగు ది మామూలుగా అన్ని వెజిటేబుల్ తీసుకొస్తారు పనాస్ అనేసి పనాస్ గూడా చేస్తారు మీరు చే
లేదండి చెయను పన్నాస్ అది ఎలా చేస్తారు అది డైరెక్ట్ తింటారు గదా
డైరెక్ట్ అందులో ఫ్రూట్స్ వస్తాయి గదా అది పండిన తర్వాత పండిన తర్వాత అందులో గింజలు బాగా స్వీట్ ఉంటాయి బాగుంటాయి అవి పచ్చి పనాస్ ఉంటది కదా దాన్ని కూర చేస్తారు అన్నట్టు చికెన్ లాగా ఉంటది అమ్మా అది
అవునా నేను ఏమంటే పండిన పన్నాసే తిన్నా అండి ఒకసారి అది మొత్తం ఏమంటే దారం దారంలా కనబడింది నాకు
అవును ఇట్లా దసె దసెలాగే వెల్తది మటన్ ఎలా మనకు
ఆ ఆ అంత మంచిగా టేస్ట్ అన కనబడలే నాకు
అంటే మీరు పండింది తిన్నారు గదా పండించి అది తినరు దాంట్లోని గింజలు ఉంటాయి
గింజల్ని వండుతారా
ఆహా గింజలు వండడం కాదు పండిన తర్వాత అది బాగా స్వీట్గా ఉంటాయ అన్నాడు దాని పైన గుజ్జు ఉంటది గదా అది తింటారు గింజలు పడేస్తారు కొంతమంది అయితే ఆ గింజల్ని గూడా ఇట్లా కాగిచ్చి ఆ మనం అ పోయలాలో వేసి గదా ఆ రోస్ట్ చేసి గూడా తింటరు అది కానీ ఇక్కడ మేము పచ్చి పనసలు తీసుకొస్తాం త్తమమ్మా అవి కటింగ్ గాదు కూర కోసం యూజ్ మార్కెట్ లోనే దొరుకుతది ఇక్కడ వాళ్ళు కటింగ్ చేసి అమ్ముతారు మామూలుగా మనం కడ్ చేసి కలేంది ఎందుకంటే బాగా హార్డ్ ఉంటది ఇంకా మన చాకులకి దానికి నూనె పెట్టి బాగా ఇది చేసి కట్ చేయాల్సి వస్తది
ఓహో ఇగా డైరెక్ట్ కటింగ్ చేసి తీసుకో చ్చుకుంటారు అంటే దాన్ని మీ దాని మీదున్నా ఏమంటే ఆ దాని మీదున్నా అది ఆ ఏమంటారు స్కిన్ అనేది బాగా హార్డ్ ఉంటది అన్నట్టు
అవును బాగా హార్డ్ ఉంటది ఇక వాళ్ళు చేస్తారు అన్నట్టు కట్ చేసే మొత్తం చిసేసి మంచి ముక్కలు చేసి ఇస్తరు అవి తీసుకొచ్చి కడిగి కొంచెం బా బాయిల్ చేయాలి లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఫిష్ ఎలా ఫ్రై చేస్తాం అలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇంకా మామూలుగా మనం మసాలా చేస్తాం కదా చికెన్ మసాలా ఆనియన్ ఆ గార్లిక్ జింజర్ అవన్నీ వేసి కొంచెం గరం మసాలాలు వేసి
మ్మ్ హూ
పేస్ట్ చేసి దాంట్లో వేసి కర్రీ వేసి మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు మీకు సరిపడ్డా ఎంత పులుపు పెట్టుకు కోవాలంటే అంతా ఆ నీళ్ళు వేసుకొని ఇప్పుడు మన చీకన్ ఎట్లా కాగనీవాలి బాగా పుల్సు పెట్కో వద్దు అంత పల్స పల్చగా కొంచెం దగ్గర కనేసి పెడితే చాలా బాగా ఉంటది ఒకసారి చేసి చూడండి మీరు అవును
ఆ ఇస్తా అండి నేను కూడా విన్నా అండి పన్నాస్ గురించి
అవునా అది హెల్త్ కూడా బాగుంటది కదామ్మా
మా చిన్న ఆడిబిడ్డ వాళ్ళు అటు ఏమంటే విలేజ్ సైడే ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అదే చెప్తుంటారు పన్నాస్ తిన్నాం పన్నాసు వండినాం అని వాళ్ళు పండిన పన్నాసు తీసుకొచ్చిస్తేనే తిన్నాం మేము
అచ్చా అది కూడా బాగుంటది అసలు దొరకనే దొర్ బాగా లాంగ్ ఉంటది ట్రీ దానిది ఇంక ఒక్కొక్కటి దా బాగా పెద్ద పెద్దయి వస్తాయ్ అవి
అవును బాగా పెద్ద పెద్ద ఇక కట్ కట్ చేయడానికి బాగా ఇబ్బంది అయింది ఇగ మాకు అందుకే చెప్తున్న స్కిన్ అనేది బాగా దొడ్డుగుండే అని
బాగా హార్డ్ ఉంటది మనం కట్ చేయలేము ఇంకా మామూలుగా మంచి నీ నైఫ్ ఉంటేనే దానికి ఆయిల్ పెట్టి కట్ చేస్తారు అది అట్లా కట్ కాదు ఆ అందుకనేసి వాళ్ళు ఆయిల్ పెట్టి కటింగ్ చేసి మంచి ముక్కలు చేసి ఇస్తారు అయితే అలా వాళ్ళు నువ్వు ఒకసారి తీసుకొచ్చినప్పుడు మీ ఆడబిడ్డ వాళ్ళ దగ్గర బాగ అస్తాయ్ అని చెప్ తున్నావు కదా అయితే తీసుకొచ్చినప్పుడు కొన్ని ముక్కలే చేస్కి ఒకసారి ట్రై చెయ్ బాగ ఉంటది మన చికెన్ కర్రీ ఎందుకంటే ఇప్పుడు వెజ్ వెజ్ తింటారు కదా వెజ్ తిన్న వాళ్ళు వీళ్ళు నాన్ వెజ్ తినరు కదా చికెన్ మటన్ అయితే వాళ్ళు బాగా తింటారు ఇదని మిల్ మేకర్ అనేసి బాగా తింటరు అ
అవును మిల్ మేకర్ నేను చేస్తా అండి టమాటలో ఏసి చేస్తా ఆనియన్లు వేసి చే చేస్తా
అవును అదే అంటే వాళ్ళ బ్రాహ్మన్స్ ఉంటారు కదా అవును బ్రాహ్మన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇదే ఒక మటన్ చికెన్ లాగా ఇంకా ఈ పన్నజ్ కూడా బాగుంటాది
ఇగ ఈ పంండగ పూట అని మొన్ననే జేసినా మీల్మేక టమాటా
అవునా అయితే ఇది పనాజ్ చెయ్యండి నేను చెప్ ప్పినట్టు మామూలుగానే అసలు మీకు అర్ధమే గాదు అరే చికెనే దింటున్నామా అన్నట్టుంటది మంచిగా ఉడకనియ్యాలి దాన్ని ఆ ఒక సాఫ్ట్ గా మంచిగా ఉడకనించి ఆ తే నూనెలో ఫ్రై చేసి తీసి చ్చిన తర్వాత మాముూలుగా చికెన్ కర్రీ లాగా చేసి అందులోంచి తీసి ఉంచుచుకోవాలి మీరు
ఊ అదేమో ఉసిరికాయ పచ్చడి అని విన్నా అండి అది ఉసిరికా పచ్చడీలు ఎలా జేస్తరు
తర్వాత తర్వాత మాట్లాడతాలే మీ కో తరవాత ఇప్పుడు బాగా అయిపోయిందమ్మా ఓకే బాయ్